హలో ఆ వినిపిస్తుంది మీకు ఏం జస్ ఆ తిన్నా మీరు తిన్నారా ఏం జె ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం మీరు
మేమ ఇప్పుడే వాకింగ్ అయిపోయింది ఏం తిన్నారు ఈ రోజు స్పెషల్ ఏంటి
స్పెషలేం లేదు నార్మల్ పప్పన్నం అంతే మీరేమ్ దిన్నారు
ఈ రోజు మేము ఉర్లగడ్డ ఆ కాలిఫ్లవర్ మిక్సర్ కర్రీ అన్నం
మీరే వండకర మీరే వండుకున్నారా
కాలీఫ్లవర్ పొటాటో కర్రీ అన్నం
హ మీరే వండుకున్నారా
ఊహు లేదండి మేము పీజీలో ఉంటాం అన్నమాట
ఆ
మ్ మీ రోజు పప్పు వండుకున్నారా మీ రూమ్ లో
అవునండి పప్ప అండుకున్నాం కానీ ఆ అంటే ఇంట్లో ఉన్నా నేను
ఒకే
సో ఇంట్లో వండారు
ఉహు పండక్కొచ్చారా ఉగాది పండక్కి
ఆ అవునువు ఇంకా వెళ్ళలేదు ఇంకా ఇక్కడే ఉన్నాం
ఓకే
స్పోర్ట్స్ చూస్తారా మీరు
ఆహ్ ఉండి చూస్తాను. క్రికెట్ చూస్తాను. కబడ్డీ చూస్తాను.
మళ్ళ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది. డైలీ చూస్తారా మీరు డైలీ ఫాలో అవుతార.
ఉమ్ ఉహూ డైలీ లేదండి. అబ్బాయిలా కాదు కదా మేము ఎప్పుడో ఒకసారి నాకు ఎక్. ఇష్టమేంటండి ఇండియా పాకిస్తాన్ ఆన్నప్పుడు మాత్రం నేను మిస్ అవ్వను.
అవ్. అది పాకిస్థాన్ తో కాబట్టి చూస్తారు అయితే క్రికెట్ కోసం కాదు.
క్రికెట్ కోసం. అంటే నాకు కొంచెం ఇష్టమే. ముందు ధోని ఫ్యాన్ అనమాట ధోని రిటైర్ అయిపోయారు.
అంటే అలా ఏం లేదు ఇండియాకి సపోర్ట్ చే. చేయాలి ఇండియా క్రికెట్ కి సపోర్ట్ చేయాలా.
మీరు మీరు బాగా చూస్తున్నట్టున్నారే.
ఒక్క మ్యాచ్ కూడా స్కిప్ చేయను. అది ఇండియా అయినా ఐపీఎల్ అయినా ఏదైనా.
ఓకే.
పక్క ఫుల్ ప్రతి బాల్ చూడాల్సిందే అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఐ మీన్ చాలా ఇయర్స్ నుంచి.
ఓకే మీకు ఎవరిష్టం క్రికెట్ టీమ్ లో.
విరాట్ కోహ్లీ.
ఆహ్ ఓకే తను రిటైర్ అయితారా రిటైర్ అయ్యారా.
అంటే మూడు ఫార్మాట్స్ ఉంటాయి అన్నమాట క్రికెట్ లో టెస్ట్ టీ ట్వంటీ ఓడి అతను రిటైర్డ్ అయింది టీ. ట్వంటీ అండ్ టెస్ట్ లో రిటైర్ అయినాడు ఇంకా ఒడి ఆడుతున్నాడు.
ఓకే ఇప్పుడు వరల్డ్ కప్ పెట్టినా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాడా అతను.
ఓడి వరల్డ్ కప్ పెడితే పార్టిసిపేట్ చేస్తాడు. నాట్ టీ ట్వంటీ అండ్ టెస్ట్. వాటిల్లో. లేదు ఆహ్ అంటే రిటైర్మెట్ ఇచ్చేశాడు టెస్ట్. ఇచ్చేసినాడు టీ ట్వంటీ ఇచ్చేసినడు ఓడేళ్లు ఇంకా ఆడుతున్నాడు.
ఓకే.
టూ హండ్రెడ్ సెంచరీస్ దగ్గరలో ఉన్నాడు అనమాట మ్యాచెస్ తక్కువ ఉన్నాయి బట్. ఇంకా ఫోర్టీన్ సెంచరీస్ ఏమో కొట్టాలి. ఆహ్ సచిన్ రికార్డు బేక్. చేయాలంటే ఇంటర్నేషనల్ వర వరల్డ్ వ.
సచ్చిన్ వెన్నీ నైంటీ ప్లస్ ఏమో ఉన్నాయి కదా.
ఆహ్ హండ్రెడ్ హండ్రెడ్ సెంచురీస్ ఉన్నాయి సచిన్వి.
ఉమ్మ్.
ఇప్పుడు రీసెంట్ గా ఉన్న విరాట్ కోహ్లీ ఫార్మ్ లో సెంచురీస్ బాగా కొడుతున్నాడు కావాలనే మ్యాచ్ మ్యాచ్ కి. చూడాలి ఇంకా. అరౌండ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మ్యాచెస్ ఉన్నాయి అంతే ఇయర్ అంతా కలిపి అందులో ఒక పో. టీన్ టు ఫిఫ్టీన్ సెంచరీస్ కొడితే ఎలానా. రికార్డ్ బ్రేక్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ లో ఓడి వరల్డ్ కప్ కూడా ఉంది.
ఉమ్ అదే అదే.
ఈ సారి ఎలైనా గెలిచాలి టూ దౌసెండ్ లెవన్ తర్వాత ఇండియా ఒడి వరల్డ్ కప్ గెలిచినం మనము.
అవును టూ థౌజండ్ లెవెన్ లో గెలిచాము అవును. పోయినసారి ఆస్ట్రేలియా కదా గెలిచింది.
అవునవును ఫైనల్ వరకు వెళ్లి మరి ఓడిపోయినా మం.
అవును ఆస్ట్రేలియా చాలా టఫ్ కాంపిటీషన్ ఆస్ట్రేలియా మంచి బ్యాచ్ అది.
అవును కానీ. ఎప్పుడైతే వాళ్ళు ఆ వరల్డ్ కప్ గెలిచారో అప్పటి నుంచి వాళ్ళు ఒక్క ఎక్కడ గెలిచలేదు అనమాట టీ ట్వంటీ ఓడీ అన్ని దగ్గ. తో త్వరగా ఓడిపోతున్నారు టఫ్ కూడా ఇవ్వలే వాళ్లు. ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు అప్పటి నుంచి.
ఉమ్ నాకు సౌత్ ఆఫ్రికా టీమ్ లో గ్రిస్గేల్ ఇష్టం అండి.
క్రిస్గేలా ఆహ్ కానీ. సౌత్ ఆఫ్రికా కాదండి అతను వెస్ట్ ఇండీస్
ఆ వెస్ట్ ఇండీస్ కొ అంతే వాళ్ళు బ్లాక్ గా ఉంటార్ కదా నాకి అ అలానే వస్తా అనమాట్
ఆ లేలా లేదు అయినా సౌత్ ఆఫ్రికలో బ్లాక్ ఎ కోలేరు ఒకరు ఇద్దరు ఉన్నారు అంతే సౌత్ ఆఫ్రికా బ్లాక్ అందరు వైటే ఉన్నారు వెస్ట్ ఇండీస్ లో ఒక్కరు కూడా వైట్ ఉండరు
సౌత్ ఆఫ్రికాలో ఒకరెవరు ఉన్నారండి వాచ్మెన్ ఆ
వాచ్మెన్ నో నో వాచ్మెన్ నేను దూలేరు
ఉన్నారండి వాచ్మెన్ అని
వాట్సన్ షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా బెస్ట్ ప్లేయల్
తను మేము చదివే కాలేజ్ కు వచ్చాడు అనమాట నాకు అలా గుర్తుంది
ఆ అవును చూసినా చూసినా అది ప్రెసిడెన్సీలో వచ్చినాడు అండ్ ఆర్సిబి నా వల్లే ఫైనల్ ఓడిపోయిందని చెప్పి చెప్పినడు నేను చూసినాను
అవును అవును అలా నాకు తెలుసు అనమాట ఏదో ఉంది పేరు అతను మేము చూడ్డా కుడు వెళ్ళాలే ఆ వచ్చారని తెలుసు మేము చూడానికి కూడా వెళ్లా
ఆ నేను చూసినా స్నాప్ ఎవరో పెట్టినారు నా దాంట్లో తెలిసి తే వాళ్ళు అక్కడ చేసిన ఆ ఆర్సీబీలో కూడా ఉండి టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఆర్సీబీ ఫైనల్ అడినాడు
అవునా ఓ తను ఆర్సీబీ టీమ్ కా ముందు ఆడింది ఓ
ఆ ఆర్సిబి టీమ్ ఆడినాడు తర్వాత సీఎస్కే ఆడినాడు
అవు అలా మారచ్చా ఆర్స్
ఆ అ అది అది ఓనర్ సిస్టమ్ వాడ్ దేవురు బై చేస్తే వాళ్ళ టీంకి ఆడాల్సి వస్తుంది నువ్వు అలా ఏమంటే విరాట్ కోహ్లీ ఇంతవరకు ఒక్కసారి కూడా పోలే అ ఓ ఒకసారి సీజన్ మొత్తం చూడండి తర్వాత మీకే ఇంట్రెస్ట్ వస్తుంది ఆడమ్ కానీ అంత ఎందుకు ఆడండి చాలు క్రికెట్ ఆడడం వెళ్ళినాను అనుకో నీకి ఇంకా పిచ్చి పడుతుంది అండ్ అది నీ డే టు రే ఫ్లయి లైఫ్ లో
ఆహా ఇంకా కొంచెం కొంచెం తెలుసు అండి ఓవర్ కి సిక్స్ బాల్స్ ఉంటాయి వైడ్ ఏంటి
ఆ ఆమ్ అదే ఆడుతుంటే అదే అలవాటు అయిపోతుంది ఇంకా క్రికెట్ మ్యాచ్ చూస్తున్న అలవాటు అయిపోతుంది
ఉ
నేనైతే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అసలు నేను బయట ఆడకపోతే నాకు అసలు ఏమంటారు నిద్ర పట్టదు అన్నమాట క్రికెట్ అంటే పిచ్చి నేను చిన్నప్పటి నుంచి ఆ ఆడుతుంటాను నేను కోచింగ్ త్రీ ఇయర్స్ కోచింగ్ తీసుకున్నాను
అంటే మీరు ఎక్కడ అన్ మ్యాచెస్ లో పార్టిసిపేట్ చేస్తారా
నార్మల్ మండల్ మ్యాచెస్ ఆడిన అన్నమాట ఒకప్పుడు డిస్టిక్ ప్రాబ్లమ్స్ వరకు పోయినా కానీ ఇబు డిస్ సెలెక్షన్స్ వరకు పోయిన అంతే డిస్ట్రిక్ ఏం మారలేదు అప్పుడు టెన్త్ తరువాత కొంచెం స్టడీస్ పరంగా స్టాప్ చేయాల్సి వచ్చింది నా సెవెంత్ నూన్ టెన్త్ ఎన్నింగ్ వన్ నీన్ కోచింగ్ తీసుకున్నా క్రికెట్ కోచింగ్ ఆస్ ఏ బౌలర్ కం బ్యాట్స్ మన్
హు అలా ఆడం మంచిదే లేండి ఈ జనరేషన్ పిల్లలైతే ఫోన్ పట్టుకొని ఫోన్ లో ఫ్రీ ఫు పైదో ఇలా ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నారు గానీ అవుట్ డోర్ గేమ్స్ ఆటం లేదు పిల్లలు
ఉమ్ అదే నదే ఫుచర్లో చా ఆ ఆ అది మా సన్న డాటర్ ఎవరికైనా క్రికెట్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళనింక కడే పెట్టస్థానానమాట క్రికెటర్యెంతవరకు వదలేదు ఇంకా
అవునా హుమ్ మంచి ఒపీనియన్
అంటే క్రికెట్ వాళ్ళ ఇష్టమైన స్పోర్ట్స్ లో మరి నువ్వు క్రికెటర్ కాకపోయినా నువు క్రికెటరీ అవ్వాలని ఫియ ఫోర్స్ చేయడంలే సచిన్ టెండూల్కర్ అలా అలా చేయకుండా ఆ వాళ్ల ఇష్టమైనదానిలో వచ్చారని చూడాలి.
ఆ అ అంటే క్రికెట్ లో ఇప్పుడు ఆల్ ఔట్ అంటారు కదా టెన్ మెంబెర్స్ టెన్ వికెట్స్ పోతే ఆల్ ఔట్ ఆ లేదా ట్వల్ పోవాలా?
ఆహా టువల్ కాదు లేవేనే లెవెన్ మెంబర్స్ ఉంటారు. ఇంగోగడు నాన్ స్టైగర్ల ఉంటాడు. అంటే ఇగ ఇట్ సైడ్ అట్ సైడ్ తిరుంటారు కదా ఒకరు నాన్ స్ట్రైకర్ ఒక స్ట్రైకర్ కదా టెన్ వికెట్స్ అయిపోయినంక కూడా ఒకరు ఆపక్ కా మిగిలిపోతాయ్ వాడే లెవెంత్ ప్లేయర్ టెన్ వికెట్స్ పడతాయ్ అట్లైతే అప్పుడు ఆల్ ఔటవుతుంది అది ఆల్ ఔటంటే ఒకరు కూడా లేకపోతే
అయితే ఈసారి వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది.
వస్తుంది. అప్పుడు విరాట్ రోహిత్ శర్మ ఉంటార్లేదో తెలీదు
ఉమ్ వాళ్ళు లేకపోతే అసలు టీమే లేదు.
అదే కదా చాలా అయినా వాళ్ళు లేకున్నా కూడా టీట్వంటీ వాల్గు కోట్టింది మన ఇండియా అక్కడికి చాలా గ్రేట్ రీసెంట్గా బట్ వాళ్ళుంటే ఇంకొంచం బెటర్ ఉంటుంది అన్నమాట ఒడి అంత ఈజీ కాదు అండ్ యంగ్ ప్లేయర్స్ సరిపోదు అంత ఈజీగా
అవునన్
మంచి ఎక్స్పీరియన్సు ఉన్న ప్లేయర్ కావాలి. సో వీళ్ళు ఉంటేనే బెటర్ అన్నమాట మన ఇండియాకు అదే ప్లాన్ మీద ఉన్నారంట కన్ఫామ్ లేద్
ఉమ్
ఇప్పుడు ఆ ఆ జస్ట్ ఐ పీ ఎల్ చూడండి చాలు ఈసారి
ఒకసారి నేను ట్రై చేస్తాను డై పీ ఎల్ చూస్తాను.
ఫస్ట్ మ్యాచ్ చూడండి చాలు ఆర్ సి బి
ఉమ్ అయ్యో ఆర్ సి బి గురించి ఏం చెప్తార్లెండి ఉమెన్స్ అయితే ఆర్ సి బి టూ టైమ్స్ విన్ అయ్యారు. హ్ వీళ్ళు మాత్రం వన్ టైం విన్ అయ్యారు. రీసెంట్ గా వచ్చిన ఉమెన్స్ ఆర్ సి బీ టీమే టూ టైమ్స్ అప్పుడే గెల్చేసిందనమాట
అవునండి బట్ ఆ ప్రతి ఒక్కరికి కుదరద్ గద్ సాధ్యమావదది.
పోయినసారి ఉమెన్స్ టీమ్ ఆర్ సి బీ విన్ అయినప్పుడు చానా గోరమండి. అసలు ఎంత మంది చనిపోయారో
అవును అది బైట్ వస్ అది చూసుకోలేక అలా జరిగిపోయిందానమాట మానేజ్మెంట్స్ రెగ్లేర్ అంతే ఈసారి వాళ్ళ కోసం లెవెన్ సీట్స్ ప్రతి మ్యాచ్ లో వదలడం గాని లెవెన్ చనిపోయినారు అది చేస్తా అంటున్నారు. అది వాళ్ళు చేసిన తప్పు కాదు కానీ ఆ బెంగళూరు కన్నా కర్ణాటక వాళ్ళక్ ఆ రెస్పెక్ట్ అనమాట ఆ టీమ్ ది
హ హ ఏ ఉన్నాదండి ఈ కర్ణాటక వాళ్ళు మా త్రం ఓవర్ చేస్తారండి ఏమైనా
ఆ పిచ్కేక్కువ వాళ్ళకి
మా కర్ణాటక మా కర్ణాటక అని మా బెంగ్ళూరు అని
ఆ అవునవును ఇండియా కాకుండా సెపరేట్ స్టేట్ పక్కన పెట్టేసి
పక్కన పెట్టేసుకుంటారు ఇంకేంటండి విశేషాలయితే
ఏం లే ఇంగ ప ఆ అయితే పడుకోవడమే
హ్మ్ హు మ్ అందే ఇంకా సమ్మర్ వచ్చేసింది వేడేక్కువ అనమాట ఇక్కడంతా
మాకు తమిళ్నాడు ఇంకా ఎక్కువ కదండి ఇంగ
అమ్మో ఏం చెప్తాంలే దాని గురించి ఇంకా అస్సలు బయటికి రావడానికి కూడా అవ్వదు
ఇంపాసిబుల్ అది ఇక్కడ నావునట్టే అక్కడ ఇక్కడ మెయిన్ సమ్మర్ ఎలానో అక్కడ ఇప్పుడు అలా ఉంటుంది
అవునా
ఆ చాలా హీట్ తట్టుకోలేమ్
సరే అండి అయితే ఉంటామండి ఓకే అండి